హలో
మ్ చెప్పండండి
మ్ ఎందుకండి మీకు వొళ్ళంతా మొద్దు మారిపోయింది
ఏకాఖ ఉంది ఇహహ్
ఉమ్
ఇంట్లో ఉండి ఉండి మైండ్ పని చెయట్ల
కొంచెంసేపు ఫో ఫోన్ మాట్లాడడానికి కూడా నొప్పి అయితే ఎట్లాగండి
అంతే అండి మేము మ్మ్
తే వస్తుంటే
అమ్ సరే అండి ఏంచేదాం
ఏం చేద్దం ఇగ
మ్మ్ సరే అండి
మా
మ్మ్ చేపడండి ఇంకేం సంగతులు
ఏమున్నాయండి ఆలోచిస్తనా
మ్ హు ఆలోచించే లోపు టైం కూడా అయిపొయిద్దండి మరి
టీఫెన్ తిన్నారా అండి
ఎన్నిసా ఎన్నిసార్లు అడుగుతారండి తిన్నానండి నేను
చెప్పడాంకేం రోగం అండి
రోగం అయింద్ నాకు రోగం ఏందండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అయి మాట్లాడొచ్చా అసల
మ్మ్ మాట్లాడు ఛలీ
అవునా ఐ అమ్ సరే అండి మాట్లాడనులే నీకే రావ్ లాస్ మాకేమున్
ఓ టే ఆ జనాలు సో సోషల్ మీడియాల బడి
మ్మ్
పిల్లల జీవితాలు చెడ కొడతునయి
అవునా ఎలా అండి
ఎలా ఏంటండి అసలు అం పిల్లలకపోతే అదే దే పని ఎప్పుడు చూడు ఫోన్లు ఆ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ ఓ అన్నీ చూసి చూసి పాపం పిల్లలు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు
ఉహు అవునా అండి ఉహ్ ఇంకా
ఆ మొత్తం నేను చెప్తారా అండి మీరు కూడా చెప్ పదే
ఆగండి అండి మీరు చెప్తున్న దానికి సోషల్ మీడియా అసలు మరీ దారు న్నామండి అస్ ఈ ఇంటర్నెట్ ద్వారా ఆ మన సమాచార మొత్తం ఏలిపోత్ మేమ్సేస్తల్ల ఇన్స్టాగ్రామ్ కి ఫేస్బుక్ కి వాట్సప్ కి టట్విటర్కి కి ఆ ప్రపంచ వ్యాప్తంగా అండి అసలా మరి దారుణంగా వాడుతున్నారు మండే కానీ మన డేటాని ఉపయోగించి అసల చాలా దారుణాలు చేస్తున్నారు అండి అసల
అవును అమ్మాయిలు ఫోటోలు గని పట్టడం అపం చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి
కానీ దాని వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయిలేండి కొంచెం
ఆ ప్రయోజ నాలు ఉన్నాయి కానీ
ఎందుకంటే విద్య ఆ విద్యా సంబంధిత సమాచారం సులభంగా పొందవచ్చ అండి మనము అంటే స్మార్ట్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఇలా ఉంటాయి కదా అండి
ఆ అలానే కాదండి ఇంకా మనం యూట్యూబ్ లో వా ఇళ్ళనీ చూసి ఇంకా నేర్చుకోవచ్చు అంటే ఎలా ఇప్పుడు టీచర్స్ తో నుంచి అన్నీ నేర్చు పైన యూట్యూబ్ లో అలా చూసెయ్యి చూసుకోవడం వళ్ళ చదువు చదువు సంబంధి కదా హెల్ప్ చేసిద్ది
ఊ
ఊ కదా ఊ
హ్మ్మ్ అది ఇప్పుడు మనం మొత్తం ఇంటర్నెట్ మీద టైం పెడితే మన టైం మొత్తం వేస్ట్ అయిద్దండి కానీ ఇది కూడా.
మ్మ్ ఫోన్ లో పడితే వాళ్కి అర్థం కాదండి
ఆ మనం టైం వేస్ట్ చేసుకుంటాము చదువు మీద ద్యాసుండదు అసలా
మ్మ్
మళ్ళా తప్పుడు సమాజాలు మొత్తం స్పీడ్ జెస్ వస్తా ఉంటారు సోషల్ మీడియాలో
మ్మ్
మ్మ్ చాలా ఉంటాయి అండి అట్లాంటివి అసలా మనకి మెంటల్ స్ట్రెస్ తెచ్చి పెట్టిద్దండి అసలు ఆ
మ్మ్ అంటే చదువుకుందామ అని ఓపెన్ చేసి సరికి అది వేరేదైద్ది అన్నమాట
పిల్లలు అయితే అసలు బొమ్మలు పెట్టండి ఫోన్ లో యూట్యూబ్ పెట్టండి అని అసలా తెగ చెప్తా ఉంటారండీ అసలా.
మ్మ్
అసలు పిల్లలకి పిల్లలకైతే ఒత్తిడండి మరి దారుణంగా ఆందోళన అసలు మరీ దారుణం యాంగ్జైటీ ఆ అసలు ఫోన్లు చూస్తే అసలు నిద్ర కూడా పట్టదండి అసలా పిల్లలకి
మ్మ్ అంతేకాదు దానివల్ల చాలా సమస్యలే ఉన్నాయి
మ్మ్ అదే కదండి హ్మ్మ్ మ్మ్ ఇంకేందండీ విశేషాలు
ఏం లేదు చెప్పాలి మీరే
హ్మ్మ్ ఏం చెప్పాలండి హలో
ఆ వా వా
సరేంటే కూర్చోండి అండి చక్కగా మాట్లాడమాకండి
లేదు అది ల్యాప్టాప్ లో చార్జింగ్ లేదు అటు ఇటు తిరుగు తున్న మా పోతే నా పని ఆగిపోయిద్ది అన్న మాట
హ్మ్మ్
హ్మ్మ్ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చా ఇప్పుడు
మొత్తం త్వరగామా త్వర కా అధిచ్చేయండండి మరి ల్యాప్టాప్ సంగత్ కే
మ్మ్ పెట్టా అండి పెట్టేశాం ఐపోయింది వొచ్చింది
మ్మ్
ఆ తర్వాత ఆ ఈ మధ్య మీరు విన్నారా చాలా డేటా అంతా పొంది ఏంటండి అగ్
మా దగ్గిరేం బోలేదన్ ఏం జేస్తా
లేదు ఏదో తడడాం టడడాం టడడాం అనొచ్చింది.
మేమాగ్యం మరి మాకేం రాట్లేదు
మక్ కు రాదు ఇ మీరే గ ఫోన్ చూస్తే రీల్ చూస్ మాయత్త అంతే
లేదండి
అ
అప్పడి
ఎక్కువ ఫోన్ చూడకూడదండి మంటల్ హెల్త్ గుడ పాడైపోయిద్ది ఆ ఉ అండి ఎట్లా అంటే మీరు వూర్కూర్కె బీపీ రావడం మీకు ఆ తర్వాత్ ఏమో మన్షుల్ మీదర్చుకోడం ఆ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆ డిప్రెషన్ లోకెళ్ పోడం ఆ నిదర్ సరిగ్గా పట్టక పోడం
మ్మ్మ్మ్
త మండి మ ప్పుడయన్ ఆలోచిచ్చుకోన్ జార్తగుండాలి
అయన్ని కాల్ జేస్ సహజంగానే ఉన్నాయన్ దిస్లా
అందుకే అండీ ఫోన్ తగ్గించారన్ కొన్ని నీ నా
మ్మ్
మ్మ్ సో మిరు కావాల్సినంత మటికే మాట్ వాడుకోవాలి అంటే ఎట్లా కొన్ని ఇంతసేప్ చూడాలని విల్ పెట్టుకోవాలి ముందే ది చదువుకోవాలంటే అదే చదువుకోవాలి మళ్ళి ది అని చూడకూడదు ఆ ఇంకా లే కు నేను దాటేస్తున్నా అంటే ఫోన్ పక్కన పడేసి కసేపు నిద్రపోవాలి లేదా బయటకి వెళ్ళాలి అట్లా చేయాలి
ఊ అంతే అండి మీరు చెప్పారు కరెక్ట్ కరెక్ట్ మాట కన్ని
ఆ సో ఈ సారి నుంచి మీరు కూడా అంతే చేయండి
పిల్లలు కూడా మిమ్మల్ నుంచి చాలా నేర్చుకోవాలండి
ఆ అందుకే అండి స్కూల్లో టీచర్ లా ఎలదాం అనుకుంటున్నా
అవునా ఎప్పటి నుంచండి
హ్మ్ ఇదయిపోయిద్ది కదా ఇంటర్న్షిప్ ఐదో తారీఖు తర్వాత నుంచి యేళ్దాం అనుకుంటున్నా స్కూల్లో ఎట్లాగ ఓపెన్ చేస్తారంట ఎపు దండి మా డాడీ మా నాన్నగారు మాట్లాడుతా అన్నారు
అవునా ఓసారి అక్కడ ఒక స్కూల్ంది కదండి యాత్ర కనుక్కొని ఒకసారి
కనుకున్నాం అండి
మన కాలేజ్ దగ్గర్లో
ఆ కనుకున్నాం
ఒకసారి డైల్ ఆ అదా అదే అది కొట్టి
ఊ
చూడండండి మా అపాయింట్మెంట్ తీసుకొని అదిదని చెప్పి
ఆ
ఎకు ఎకు సాలరీస్ ఊ హ్యాపీగా చక్కగా బస్ బస్ లో ఎక్కి టారండి హ్యాపీగా ఇంకేంది మనకి
అంతే
ఊ ఊ తిన్నారండి
ఆ టిఫిన్ తిన్నా అండి అన్నం తినాలి తిందాం కాసేపాగి
ఏం తిన్నారు టిఫిన్
ఈరోజు మాది తాలింప్పన్నం రాత్రి మా తమ్ముడు అన్నం తినలేదంట అ ఇంకా అన్నం తాలింపు వేసినాగూడ
ఉహు
కొంజం తిని పడేసానండి అస్సలు తినబుద్ధిగాల
మ్మ్ హ్
ఆ నిన్న రాత్రి ఇగ
మ్మ్
మేము బయటికి వెళ్ళామ అండి వెళ్ళి చాలా ప్యాకెట్లు తెచ్చుకున్నాం తినడానికి
ఉహు
ఆ ఇప్పుడు తింటా కాసేపాగి
ఉహు
రోజ్ ఫైనల్ జూల్లే కానీ అస్సలా మా ఎంత ఎగ్జైట్ గా ఉందో ఎవరు గెలుస్తారో అని
అబ్బో హా
ఆ
మ్మ్ లేదండి మేము అస్సలు చూడమ్ చిల్లరిన్
ఇదో
అవునా ఏం మార్చయండి అసలది
ఐపీఎల్ మ్యాచ్ అండి క్రికెట్
అవునా ఏమండి నా తెలీదు అసలు అయస్లు నే చూడను
ఆహా అలవాటు చేసుకున్నాండి బాగుంటది ఇగ
నేను దేవుడు ప్రవచనాలు అయంతా ఉంటానండి దేవుడు భక్తి పాటలు
అహ్హ్ ప్చ్
మ్మ్ మంచిగ లేదండి నా వాయిస్ బాగా లేదు
పర్లేదులేండి ఓ భక్తి పాట పాడితే తనండి మీర ఎంత మాత్రం వింటారో తెలిసిద్ది
వద్దండి ఇది మాట్లాడకూడదు ఇక్కడ
ఆ సరే అండి
హ్మ్
అలాగే అండి మీరు ఏదన్నా
ఆ సరే మరి అయితే ఉంటా అండి
ఆ సరే అండి జాగత్తగా ఉండండి టైంకి తినండి ఎక్కువ ఎండలో తిరక్కండి
హ సరే
బాయ్
హుమ్ బాయండి